హెలో త నాకేం మాట్లాడనిలేదు మాట్లాడు ఏం చేయట్లే ఏం చేయట్లే ఖాళీ చదువుకుంటున్నా
హుమ్ ఏం చదువుతున్నావ్
అదే మాది
ఏం చదువుతున్నావ్ రా
నార్మల్గా బుక్స్ చదువుతన్న కాలేజ్ ఎంసెట్ ఉందిగా
ఎప్పుడె మరి ఎంసెట్ ఎక్జాం
మార్చ్ మార్చ్ కాదు మే
మే లోన
అ ఆ చదువుతున్న
సెకండ్ ఐటెమ్ రాస్తవా మెయిన్స్
మ్ రాద్దాం
ఫస్ట్ అటైం రాయలెగా
రాయ్లే
పోయింద
రా రాయ్లే నేనే రాయ్ లేదు ఎందుకులే అని రాదని
ఉహు
మ్
తిన్నావ మరె
ఆ తిన్న
ఉ ఏం కూర
ఏం కూరె టిఫిన్ చేసిన తిన్న అంటే అన్నం తినలె టిఫిన్ చేసిన ఆ
ఏమ్ తిన్నావ్ రా
ఉ
చపాతి వదిన నాక్
మార్వాడి షాప్ దగ్గరికి పోతున్నావా
మార్వడి కాలేజీ పోయింది
పోయిందె ఎప్పుడుొస్తుందంట
ఉంది
న్ ఫోన్ చేస్తాం ద అప్పుడప్పుడు
ఉమ్ ఎందు నిన్నా ఏముంది
అ అ ఆ అదే విరాట్ కోహలీ ది అది
ఉహు హు బాగుంది
మొత్తం వేసింది గెటప్ దానికి
ఉ ఉన్నావా పోవాయిగా కాలేజీకి
హలో అరేయ్ రీచార్జ్ అయిపోయింది కాదనా నది పండు ఏం చేస్తున్నావ్ రా కాలేజీకి పోతున్నావా నో సౌండ్ ఆ ఆ ఫస్ట్ కు
ఏమో మాకు ఎం సెట్ అను మెన్ సిల్వర్ స్టార్ చేస్తుండ్రు
నాకు సకెడ్ ఈయరా ఇప్పుడు తర్వాత ఏంది మరి సెకండ్ ఇయర్ అయిపోయినాంక బిఎస్సి ఎంపిసి ఎస్ చాల లేకుంట బీటెకా బీటెక్ కెనరా ఓ క్యాంపేస్ తీసుకుంటారు
ఎందుకు బాగూదా
మీకు నచ్చిన మీకె నచ్చితే అదే ఉంది
ఏది బాగుంటంది చెప్పరాదు
నేనైతే డిగ్రీనే కాబట్టి నేను డిగ్రీనే అని చెప్తా కానీ నీకు నచ్చింది నువ్వు చూసుకోవాలా నీకే ఏది నచిందో నీక ఏది ఇష్టమైతదో సాఫ్ట్వేర్ అయితే బీటెక్ కొంచెం హార్డ్వేర్ అయితే హార్డ్వేర్ అంటే ఈ గ్రూప్స్ కి ప్రిపేర్కావడమ్ పోలీస్ జాబ్
ఉ
వీటికి అయితే డిగ్రీ యూజవుతుది
ఉ నువ్వేమి తీసుకున్నావ్ అన్న ఉ
డిగ్రీ
డిగ్రీ డిగ్రీలో ఏంటిది
డిగ్రీలో బిఎస్సి ఎంపిసిఎస్ బిఎస్సి
అక్కడేనా కాలేజీ
ఖమ్మం కాదు ఖమ్మం నుండి మహి బాద్ ట్రాన్స్ఫర్ అయినా ఖమ్మం నుండి మహిబాద్ ట్రాన్స్ఫర్ అయినా
ఇప్పుడు మహిబాదులోనే కదా
ఆ ఇప్పుడు మహిబాదులోనే
తిరిగి
ఆ పోతున్నాం కానీ వాళ్ళు తొండి చేస్తారు వాళ్ళు మున్నవాళ్ళు ఉన్నారు కదా మున్నవాళ్ళు ఉన్నారు కదా మున్నవాళ్ళు ఆ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ మ్యాచ్ గెలిచినా సరే ఫైనల్ గెలిచినా వాళ్ళకి వన్ ల్యాక్ ఫిక్స్ ప్రైజ్ మనీ ఇయ్యలే వాళ్లకు
మరి ఎందుకు ఇయ్యలే
ఏమో రా బాబు వాళ్ళన్నీ రూమ్ ఖర్చులు వాళ్ళ ఏం అడుగుతారు ఇంకా ఆయన ఏదో ఒక కారణం చెప్తా ఉంటడు వాళ్ళ వేరే వాళ్ళ పేరెంట్స్ పోయి అడగాల పెద్దోళ్ళు ఉండరు కదా
కేరళ తీసుకోపోతారంట
శయాబ్ వద్దని చెప్పేసిన నేను మా తమ్ముడు వార అని చెప్పిన వాళ్ళకి
అసలు ఏమిలే కొన్ని కూడా
ఉ
కొన్ని కూడా ఇయలేదా అంట అన్నా
అసలు ఇవ్వలేదు అది జైపూర్ ట్రిప్ అన్నారు జైపూర్కి కూడా వాళ్ళేమనీ పెట్టుకుంటా అన్నారు అది కూడా క్యాన్సల్ తిరుపతికి మల్ల ఆరు వేల ఐదు వందలు అంట అడిగిరి
తిరుపతి ఆ ఎందుకు అక్కడ మ్యాచ్ ఆ లేకపోతే ట్రిప్పా
ట్రిప్ అంటే మ్యాచ్ లే
ఎస్ మ్యాచ్ అక్కడ పోయి ఆడాలా
ఆ తిరుపతి పోయి ఆడాలా ఇంకొకటి జైపూర్ పోయి ఆడాలా వీళ్లు ఏమన్నారు మ్యాచ్ గెలిచారు కాబట్టి అంటే వన్ లాక్ వన్ లాక్ రూపీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ పైసలు మాకు ఇయ్వకండి కాకపోతే మమ్మల్ని ఫ్రీగా జైపూర్ లేదా తిరుపతి తీసుకపోండి అని చెప్పారు ఫ్రీగా
ఉమ్
అంటే వాళ్ళ పైసలున్నీ అయిపోయినాయి లేవ ని చెప్పేసి వాళ్ళు కానీ ఆ ఆర్గనైజర్ ఉంటాడా అప్ పైసలు పెట్టి స్కూటీ కొన్నాడంట ఈగో బండి కొన్నాడంట
ఆయన ఎట్లా కొనుక్కుండు
తెలువదు కదా ఇగో
మరి వీళ్లు అక్కడ టీముకి లేదా పైసలు ఒక టీమ్ వాళ్ళకి లేదా
ఇయ్యలే
కోచ్ కి ఇచ్చిరా డైరెక్ట్ కోచ్ కి ఇచ్చిర్రా డైరెక్ట్ అంటన్న
ఆ కోచ్కేగా మరి ఇప్పుడు ఆయనే టోర్నమెంట్ పెట్టేది కాబట్టి ఆర్గనైజర్ కాబట్టి
ఇప్పుడు టీమ్ గెలిచినప్పుడు టీమ్కి ఇయాల గా అన్న
టీం కి మొత్తం పదిహేను వేలు ఇచ్చారు ఒక టీం కి పదిహేను వేలు అట్లా దాదాపు ఆల్మోస్ట్ ఇరవై టీ మూల దగ్గ వచ్చు ఇరవై పదిహేను ఎంత ఆ రెండు లక్షలు దాటిపోయింది
ఎక్కడా ఆడింది మ్యాచ్
ఉమ్ కానీ ఇవ్వలేదు పైసలు మొత్తం వన్ లక్ ఇయ్యలే కనీసం వాళ్ళ మనీ వాళ్ళ గూడ ఈయలే అట్లా తొండి చేశార అన్నమాట ఇంకొకసారి రామని చెప్పేసినాం వాళ్ళకి ఆ అ హలో